ఆ హలో! చెప్పండి? ఆ బాగుండము మేము. బాగున్నారా?
ఆ బాగున్నాను.
అసలు ఫోన్ చేయటం మర్చిపో. చెప్పారు కదా!
ఆ మర్చిపోవడం అంటే కొంచెం బిజీగా ఉన్నానులేండి, క్లాసులని అదని ఇదని పిల్లల స్టడీస్ అని.
హాలిడేస్ కదా ఇప్పుడు పిల్లలకి.
ఆ అంటే నెక్స్ట్ దాని కోసం వెళ్ళాలి కదా, ఇప్పుటి అయిపోదు కదా పిల్లలకి హాలిడేసే కాని. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ది.
నేను అనుకున్నగా అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ కి వెళ్ళారు
ఆహా లేదు లేదు ఇక ఈ ఎగ్జామ్స్ రిజల్ట్లు ఈ వీతే ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఈ అన్నీ యి ఇప్పుడు అన్ని ముందు ముందే కదా అన్ని చేసుకునేది వీళ్ళకు ఒక నెల క్లాసులు పెట్టాక అప్పుడు ఇస్తారు మంచిగా సెలవులు
ఓహో అలానా
ఆ సెలవుల్లో కూడా ఇబ్బందే మళ్ళీ ఆ సెలవుల్లో కూడా హోంవర్క్లు రాస్ స్కో
టాస్క్ లు ఇస్తారు
ఆ టాస్కులు ఆ పది ఒకక్ ఒక్క సబ్జెక్ట్ లో పది పది టాస్క్లు ఆ పదిలో మళ్ళీ కా ఇన్నిన్ని ఉంటాయి
ప్రాజెక్ట్ వర్క్స్
ఆ అదే అసలు చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇంతకు ముందు మనం చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని కష్
అసలు అసలు ఏమీ లేవు
హాయిగా స్కూల్ కెల్లా సమ్మర్ లో ఏప్రిల్ వరకు ఒక క్లాస్ జరిగేది ఆ ఏప్రిల్ లో సెలవులు ఇగ ఎగ్జామ్స్ అయిపోయినంటే సెలవులు ఇచ్చేవాళ్ళు ఇగ హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం
అయినా ఇంత స్ట్రిక్ట్ ఇంత టార్చర్ లాగా అనిపిచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి
అవును ఇంత ఇది అయితే లేదు వామ్మో ఈ సమ్మర్ సెలవాలంటే మరీ దారుణం అయిపోయింది ఇప్పుడైతే అప్పుడు ఇచ్చారు ఎప్పుడు దసరా అప్పుడు ఇచ్ వచ్చేవాళ్ళు ఏ చిన్న చిన్న వర్కులయి కూడ ఏ ఆ పది రోజులకి తగ్గట్టు కాకుండా ఏదో ఒక రోజు చేస్ పడేయొచ్చు అట్లిచ్చేటోళ్ళు
మరి ఇంతగానం చదివిన తర్వాత జాబ్స్ వస్తున్నాయా అంటే
అది లేదు ఎవరికి టాలెంట్ ట్ ఉందో వాళ్ళకే వస్తది
అలా కూడా అనుకునేది లేదు కొందరు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా రానోళ్ళు కూడా ఉన్నారు
ఆ అద్ ది కూడా కరెక్టే అసలు టాలెంట్
ఎందుకంటే ఎగ్జామ్ నేను మొన్న ఒక ఎగ్జామ్ క అప్లై చేస్తే మీరు నమ్మరు కాని అసలు ఆ జనాలని చూసే అసలు ఏంటో ఉన్న పోస్టులు ఏమో ఇరవై ఆ అది అప్లై చేస్ వచ్చింద ఇరవై ల ఇరవై వేల మంది చెప్పండి ఇంక
అదే కదా అసలు ఏమని చెప్పాలి నేనేం చెప్పడానికి లేదు అసలు
చ ద్ చదివేటోళ్ళు చదవనోళ్ళు ఎవరున్నారు నేన్ కోచింగ్ నేన్ కోచింగ్ నేను పొద్దున్ దాక్ బుక్కులు తీసుకొన్ నేన చదువుతా మరి ఇప్పుడు జాబ్లు ఇక అలా ఉంటుంది కొందర్ నేమో డబ్బులు పెట్టేవాళ్ళుంట్రు ఆ మంచిగ రాజకీ ఈయాళ వాళ్ళ రిలేటివ్స్ అట్ల అట్ల అట్ల అట్ల అట్లా వాళ్ళు రికమండేషన్లు ఇక్కడ హైలీ టాలెంటెడ్ ఉండి నె న్యాయంగా పోయిన రాక్పోవచ్చు అలా ఎందుకు అనుకోవాలి
అది కూడ కరెక్ట్ మక్సిమం అందర్ కోచింగ్ లో కూడా ఎక్కు వ్ తీసుకుంటున్నారు అసలు కోచింగ్లు తీసుకుంటున్నారు ఉమ్ కోచింగ్ లేకుండా మనకున్న దేదో మనం చదువుకొన్ రాయడం అన్నట్టుగా లేదు ఎందుకు నేన్ కూడ ఒక్సారి రాసాను రాస్తే ఈ ఉంటాయి కదా ఎంఆర్ఓవి ఇవి అవి రాశ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు అనిపిచ్చేది ఇంత మందిలో నాకేం వస్తాయి అసలు అ
ఉ అలానే ఉంది మరి
అసల్ నాకిక రాదని అనిపించేది
చదువు చదువు చదువుకోండి చదువుకోండి బాగుపడతారు చదువుకోండి చదువుకోండి చదువుతూనే ఉన్నావు జాబు రాట్లే జాబు రాట్లే టెన్షను అప్పట్లో మన ఏజ్ కొంచెం లిమిట్ దాటిపోతుంది
ఆ
ఇంట్లో లేడీస్ అయితే అమ్మా మీకు పెళ్లి చేయాలమ్మా ఇట్ల ఏం బాద్
ఆసలు అసలు ఆ అమ్మాయిలకైతే మరీ దారుణం కదా దా ఇక పెళ్లి చేసే దానిూ మూడు కూడ ఆడపిల్లలకి తీసుకెళ్లిపోతుందనమాట ఇక పెళ్లి అనేదే ఇక లైఫ్ ఏమో అనేటట్టు చేసేస్తారు ఆడపిల్లలకు పద్దెన్మిది దాటింది అంటేనె ఇంటి చుట్టుపక్క వాళ్ళ కళ్ళన్ని వాళ్ళ మీదనె ఏ ముందు వ ఆ ఇగ మొదల్ ట్టేస్తారు ఇగ మాగో మాకు పలాన వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏదో ఒకటి పెడతారు ఇగ అసలు ఫిట్టింగ్లు పెట్టకుండా మాత్రం ఉండరు
అబ్బాయి సాఫ్ట్ వేరు ఈ వేరు ఆ వేర్ రని చెప్తా ఉంటురు గొప్పగా
ఉ
సరే అంత బాగా ఆడపిల్ల ఆ అసలు వాడు మం చోడయితే చాలమ్మా ఈ చెట్టు కింద ఇద్దరు కూర్చోనున్న బతు కచ్చు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే అసలు జీవితం మీది ఈ చదువుకోవడం జాబు ఈ రిచ్నెస్ ఒక సైడ్ అయితే అసలు ఆడపిల్లల జీవితంలో వాడు కొడతాడా టార్చర్ పెడతాడా అని ఇదొ ఒక సైడు
అవును అది ఎన్ని పథకాలు వచ్చినా కాని ఆడవాళ్ళకి ఏమంత మంచి ఏం లేదు ఇగ అంటే అందరు అలా నే అందరు అట్లా లేర్లే కని ఎందుకని అంటే కొంతమంది ఏం చేస్తున్నంటే ఈ వీటిని యూజ్ చేసుకొని చెడుగా కూడా యూజ్ చేస్తున్నారు ఆడు అడోళ్ళు కూడా ఏం తక్కువుగ లేరు
ఇప్పుడు ఆడోళ్ళు కూడా గలీసుగున్నారు
ఆ తక్కువగా ఏం లేరు వాళ్ళు కూడా అంతే చేస్ సున్నది ఎంత మంచిగా ఉందాం అను కునే వాళ్ళకి ఈ చెడుగా ఉండే వాళ్ళని ఒక్కటి ఎగ్జాంపుల్ చూపించి వీళ్ళకి కూడా వాటిని అంటగడుతున్నారు
లేడీస్ బాధలు ఎప్పటికైనా లేడీస్కు బాధలే బయటికి పోతే ఒక బాధ
అసలు వాళ్ళు క్షేమంగా చేరుకోవాలి కదా అనే దానికన్నా అసలు ఒక్క రకంగా కాదు అసలు ఆ
మళ్ళీ పేరెంట్స్ గా ఎలా బాధ అనిపిస్తది అమ్మో ఈ ఎక్కువ స్టడీస్ చదిపి మనం దూరం పంపిస్తే ఎలా ఉంటదో
ఉ మన ఇంటి దగ్గరే ఉంటారుగా దగ్గరలోనే ఉం అంటారు కదా అని ఇట్లనో ఆలోచిస్తారు ఇలా ఆలోచించి కూడా అసలు అవును చాలా మందినీ చూసాం కదా అసలు
అసలు నిన్న ఈ మా ఇంటి దగ్గర ఒక ఒక ఐదుగురు బాయ్స్ తు నా తెలిసి వాళ్ళు టెన్త్ క్లాస్ అనుకుంటే ఇట్లా సందులోంచి వెళ్తున్నారు అయితే నేనేమి ఇట్లా రూమ్ లో కూర్చొని ఉన్నా అయితే సైలెంట్గా వింటుంటే వాళ్ళు ఏమంటు అరే ఈ రోజుల్లో అమ్మాయిలయినా త కున్నరరా అంట
అదే
వాళ్ళ వాళ్ళ చదివేది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి మా అంటే వాళ్ళకి
ఆ అని వాళ్ళ మాటలు మాత్రం అలా లేవు
ఆ అరే ఈ రోజుల్లో అమ్మాయిలేం తక్కువరా బాబు నీకు రెండు లక్షలుంటే నీ దగ్ దగ్గరికే వత్తార్ర నా కడ పదివేలు లక్షలున్నా నాకు కాడ డేకరూ రా అట్ల అట్లా
కయవసరమా ఏజ్ లో
లే లేదు అవసరం లేదు మరి
అదే ఫో వీట్ ఈ ఇయ్యి చెయ్ బట్టి ట్టే అసలు వాళ్ళకి అలాంటి మాటలు వస్తున్నాయి ఎంత దూరం చేద్దాం అనుకున్నాం పిల్లలు అస్ అస్సలు వినట్లేదు కూడా అస్సలు
ఫోన్ అనేది చాలా అవాయిడ్ చేయడమే ఈ రోజుల్ ఏవి లేదు ఇగ వాళ్ళకి కొంచెం క్రమశిక్షణలో పెట్టడమే కరెక్ట్ ఇగ
అవును ఎవ్ వ్వరు కూడా వినట్లేదు అర్ధం చేసుకోవట్లేదు
మంచి చెప్తేనేమో కోపాలు మంచి చెప్తే ఎమ్మటే కోప్ వచ్చేసి ఆ ఏంటిని టార్చర్ ఏంటిని దని మళ్ళీ అరవడం లేదా బయటికి ఎళ్ళిపడప్ అప్పటికప్పుడు ఇంట్లోంచి
అదే ఏదో వాళ్ళు ఏదో గొప్పగా ఏదో సాధించేసినట్టు అ అసలు ఏంటో ఉ అది ఇంట్లో కూడా పెద్దోళ్ళు కూడా అట్లనే ఉన్నారు ఇంతకు ముందు పెద్దవాళ్ళు కూడా విననీయకుండా చేస్తారు అ అసలు మగపిల్లలు అంటే చాలు వాళ్ళ ఎక్కడ లేని ప్రేమ భీతి ఎక్క నుంచి వస్తాయో ఏంటో
వాళ్ళు ఏం తర్వాత వాళ్ళు చూస్తారా వైఫ్స్ వచ్చాక అంత బాగా గ్యారంటీ ఉందా
అదే ఏ
ఇప్పుడు ఆడపిల్ల సరే వేరే ఇంటికి ఎళ్తది
అసలు వైఫ్స్ ఒచ్చాక అని కాదు వైఫ్ ని కూడా సరిగ్గా ఏం చూడరు ఇటు ఏది ఉండదు అటు వైఫ్ ని మాత్రం జూత్తరని ఏం ఉంటది అంతే అటు వైఫ్ ని మాత్రం చూస్తా ఆ అది కూడా ఉండదు అటు తననీ ఇబందే పెడతారు ఇటు ఈ ది కూడా డెమా సరిగుండదు ఏదో ఆ అసలు ఆడ పిల్లలు ఏదో బతికారంటే బతికారు అంతే బతుకుతున్నారా అంటే బతుకుతున్నారు
బాగు ప అసలు చదువుపిచ్చినా గాని వాడు మంచిడు కాప్తే ఈమ జాబ్ ఉన్నా ఏం సాటిస్ఫాక్షన్ ఉంటది
ఊ అసలు జా జాబ్ చెయనియ్యాలి కదా అయినా అసలు జాబ్ చేస్తున్నా ఏడుస్తారు ఇంట్లో వాళ్ళు అవస్ నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు అవసరమా అసలు ఇంట్లో వండి చూస్ స్కు ఇంట్లో ఉండి ఇల్లుని చూసుకోవచ్చు కదా
పిలల్ని చూసుకోవచ్చు కదా
అందరు కలిసి చేసుకుంటే అప్పట్లో కూడా అందరు కలిసి చేసుకున్న వాళ్ళ లైఫ్ వేరే ఉంటది ఇది వేరేలా ఉంటది
ఎటు మారిపోతుందో సొసైటీ ఒకటి కర్ పర్ఫెక్ట్ ఇది పర్ఫెక్ట్ అని చెప్పలేము
అవును
అమ్మాయి చదువుకుంటే ఆ చదువుకుంటే కంపస్ లైఫ్ బాగుంటదిని అలా చెప్పలేవు అ చదువుకున్న
ఎందుకు ఇగో అవును సొంత భావనేనా మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి సొంత బావనే ఇచి చేసారు చదువు బానే ఉంది అంత బానే ఉంది అక్క బా చదువుకుంటది స్కూ లో టాపర్ కానీ వాళ్ళ బావకచి చేస్ సారి ఇష్టపడే ఇష్టపడే ఉండొచ్చు మరి ఎట్లనా కాని మొత్తానికైతే వాళ్ళ బావనే ఇచ్చి చేసారు కానీ ఆ అక్కని మొత్తానికి ఆ అతనే చంపేశాడు అమెరికాలో
చంపేసడా
అతనే చంపేశాడు అక్కడే చంపేశాడు
ఎందుకు అంత పక్క ఏమంటారు అంత కక్ష ఏం ఏంటి వాడికి
అర్థం కావట్లేదు అ అలా తయారవుతుంది సొసై
ఇప్పుడు సరే నీకు నచ్చట్లేదు సరే ఒక మాటగా అనుకుంటే బ్యాడ్ అఫైర్ పెట్టుందాం అనుకుందాం మనం
ఆ అసలు అలా అనుకోవడానికి కూడా ఏంటంటే ఆ అంకులు ఎలా పెంచాడంటే వాళ్ళ చాలా అసలు ఒక్క మార్కు స్కూల్లో తక్కువ వస్తే కొట్టేటోడు అంకుల్ అంత స్ట్రిక్ట్ గా పెంచాడు అనమాట పిల్లలు ఇటు అటు తలకాయిదు ఇప్పడానికి లేదు ఎవర్ తోటి మాట్లాడకూడదు అంత స్ట్రిక్ట్ గా పెంచాడు మేము చూసేవాళ్ళం కదా అ
మరి అంత మంచి అమ్మాయిని చంపడానికంటే వీడు మంచోడు కాదు ఫస్
స వీడ ఎలాంతోడో ఎవరికి తెలిదు కానీ సొంత సొంత అక్కకు కొడుకు అని చెప్పేసి చేసారు అంతే జాబ్ ముందు అమెరికాలో జబ్ ఉంది ఈ అక్క కూడా చేసుకుం అదేమో అనుకున్నారు సంవత్సరం కూడా బతకలే అక్క
గొప్పలు గొప్పలు కావాలి జనాలకి మంచితనం వద్దు
ఆ అంతే లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉందా అన అసలు ఆలోచిస్తే వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు చాలా బాధ కదా అయ్యో నా కూతురుకి నేను ఇంత స్వేచ్ఛను కూడా ఇయలేదే అద ఒకటి ఉంటది కదా అంత క అంత జాగ్రత్తగా పెంచుకున్నా నేను చాలా జాగ్రత్తగా పెంచుకున్నానని ఆ ఆంకుల అ ంటాడు కానీ లాస్ట్ కి ఏ సంతోషం లేదు ఏం లేదు అ అందరూ అయిపోయిందని పార్టీలు ఇలా అన్ని చేసుకుంటే అక్క ఏ పార్టీ లేదు ఏం లేదు టెన్త్ అయిపోయాక నెక్స్ట్ కోర్స్ కోసం అని చెప్పేసి ట్రై చే అంతే గాని అసలు ఇంజనీరింగ్ అయిపోయేదాక ఎం టెక్ కూడా చేసింది కానీ తీసుకపోయి వాడి చేతిలో పెట్ ట్టారంతే అన్నీ ఉన్నాయి అది ఏది లేదనుకోని కానీ చక్కగా విడిగా కూడా బతకవచ్చు అసలు ఆమె అంత టాలెంట్ ఉందా
మరి పిల్లల దగ్గర టాలెంట్ ఉన్నా గా నీ అవతలొల్లు గుడా ఖచ్చితంగా టాలెంటో డే కావాలని ఎందుకు అట్లా ఫిక్స్ అయితారు
ఏమో మళ్ళీ సొంత అక్క కొడుకుకే ఇచ్చి చేసారు అసలు అదే బాధ ఇంకా కొన్ని వేరే ఎవరో కూడా కాదు వాడు మా అసలు ఆమెను బయటికి ఎటటు పంపయలేదు ఏదిీ లేదు ఒక చదువు కోసం బయటికి తప్ప అసలు ఇంకేం లేదు చదువు తప్ప ఇంకేం లేదు ఆమెకి ఇలాంటిది అయిపోయింది ఇంగ ముగిసిపోయింది ఆ కధ
అసలు నువ్వు చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది
ఉ అసలు ఆ అసలు ఆమే పరిస్థితి వాళ్ళ చెల్లేమో మా క్లాస్మేట్ చూసే వాళ్ళం కదా అక్క అని తన అని ఇద్దరిని చూసే వాళ్ళం అసలు మస్తు బాధ అనిపిస్తుది వీళ్ళు అసలు ఎవరితో మాట్లాడరు ఏం ఉండదు అందరు సరదాగా టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ అయిపోయే లోపు కూడా మనం పిక్స్ తీసుకుందామని అటని ఇటని పార్కులు అంట ఆ తను అసలు ఏ పిక్కు లో కూడా కనపడదు స్కూల్ లో ఏమైనా స్కూల్ వాళ్ళే దింపితే తప్ప ఎక్కడా కనపడదు ట్యూషన్ కూడా లేదు ఏముండదు మొత్తం వాళ్ళు ఇంట్లో కూర్చని చదువుకున్నారు అసలు